వస్తున్నా
ఆ ఏం లేదు ఖాళీగానే కూర్చున మీరేం చేస్తారు
అన్నం తింటున
అవున
ఉమ్ మిది అయిందా లంచ్
నేను త్రీకి అయిపోతుది నేను చేసే షాప్ లో త్రీకి వెళ్ళి ఇక తింటాను ఇంక
అవునా
త్రీ వరకు చేస్తా మార్నింగ్ టెన్ థర్టీ నుంచి
మరి మీ అబ్బాయి
స్కూల్ కెళ్తడు కదా
ఈ రోజు హాలిడే గదా మరి.
మా ఓనర్స్ వాళ్ళదే ఉంటదండి వాళ్ళ షాప్ మా ఇల్లు పక్కనే. ఇళ్ళకళ్ళకు తిరుగుతనే ఉం ఆ ఇంగా వేరే ఎక్కడికో అంటే నేను వెళ్ళి చేయలేకపోతుదు కాని. హ్మ్ అదే పక్కనే కాబట్టి. అ అదే
యే అది వేరే ఉంటది.
ఆ
అది ఎంత చిన్న శాలరీ అయినా పెద్ద సాలరీ అయినా కానీ
అంతే హ్మ్ దగ్గర కాబట్టి ఇగ ఒప్పుకున్నా నేను కూడా. చేయనికి మనకు కూడా కొంచెం పాకెట్ మనీ అన్నట్టు వస్
అవును అవునా అంటే ఇంగా ఏ టైమింగ్స్ అనేయి ఉంటయా.
ఇగా అదే టెన్ థర్టీ నుంచి త్రీ వరకు ఉంటది.
మధ్యాహ్నం త్రీ వరకా.
ఆ ఆఫ్టర్నూన్ త్రీ వరకు.
తర్వాత
ఇంగ ఇంగేమి ఉండదు ఇంట్లోనే ఉంటా ఇంగా. ఇంగా రోజు స్కూల్ టైమ్ అయితది కదా. బాబు ఫుల్ టైమ్ కరక్ట్ త్రీకి త్రీ ర్టీకి అయితది ఆయన బెల్లు. నేను త్రీకి అయిపోంగనే ఎళ్లి తినేసి వాన్ని తీస్ కొని వచ్చి తినిపిచ్చే సరికి ఇగ ఫోర్ ఫోర్ థర్టీ అట్లా అయితది ఇగా.
హుహ్ నేను హ్ నేను కూడా ఉంటే బాగుండని ట్రై చేస్తాన కానీ అట్లా దొరకట్లేదు.
ఇంకా మీరు విలేజ్ల ఉంటరు కాబట్టి ఖచ్చితంగా సిటీకే అటు పక్కన ఆటే పోవాలేమో.
హ్ అక్కడే పోవాలి ఇగా సరే అక్కడికైనా సరే త్రీ థర్టీ వరకు ఉన్నదనుకో ఫోర్ కి కదా పిల్లలు వచ్చేది ఇంగా సరే అదే బస్ లో రోడ్ మీద నుంచే కదా వచ్చేది అదే బస్సు లో అయినా రావచ్చు లేదంటే వాళ్ళని నేను తీసుకొనైనా రావచ్చు కదా.
అవును.
అని అనుకుంటున్నా కాని వీలు కాట్లే ఆ టైం కి ఫోర్ వరకే అంటే ఆ ఆ ఎందుకంటే సెవెన్ వరకు కనీసం స్కూ సేవన్ వరకు ఉండన్ది వాళ్ళు ఇవ్వరు కదా సాలరీ.
హ్మ్ అవును ఇగా ఇక్కడా అంతే ఇగా అంతే త్రీఅర్స్ అంటే ఇందులో నేను ఒక్కదాన్నే చేసేది ఇంగా ఎవరు చేయరు.
అదే అదే ఎందుకంటే అట్లా వొప్పుకునేటోళ్ళు కూడా ఉండాలె.
అంతే
నేనేమనుకున్నా అంటే ఒకవేళ సాలరీ తక్కువ అయినా సరే కాని ఆ తొందరగా వస్తే బావుండు అట్లాంటివి ఏమైనా దొరికితే బావుండు అనుకున్నా. హ్మ్ దాని పిల్లలు పిల్లలను కూడా చూస్ కోవాలి కదా.
అదే ఇగా చేసుకునేది వాళ్ళ కోసం వాళ్ళ నిడిచిపెట్టి మనం పోతే కూడా చేసినట్టు కూడా ఉండదు ఆ పని హ్ హు ఏం చేసిర్రు పడుకుర్రా పిల్లలు.
ఉ పడుకున్నరు పడుకున్నరు ఇంగా నేను తింటున్నా.
మంచిగా ఖాళీగా టైంపాస్ ఇంగా.
టైం పాస్ ఇంగా వాళ్ళు లేస్తే కతం.
ఆల్లు లేచిన్రంటే ఇగా కుదరదు ఇగా పని ఏది కానియరు చేయనియరు.
చెయ్యనియరు అసలే.
అదే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళి పక్కనే
ఉమ్
ఆ రెండు మూడు అడుగులే వేస్తే ఆ నల్ళ వస్తుది
ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడా నీ దగ్గరే వచ్చి ఉంటాడా మరి మీ అబ్బాయి
ఇంట్లోనే ఉంటాడు టీవీ పెట్టిసిస్తా
ఆ
చూసుకుంటూ ఉంటడు లేకుంటే కాసేపు వస్తాడు మళ్ళా పోతాడు ఇది అంతా ఇళ్ళ కళ్ళతో తిరుగుతూ ఉంటాడు
పక్తన్నేనే మొ ఇగ మొత్తం
ఆ పక్కనే ఇంగా గేట్ తీసి ఇట్ లోపలికి రావడమే
ఆ
హమ్
ఉ అట్లా పిల్లలకు గూడా మీరు పనికిళ్ళిళ్ళు అనేది తెలిదా వాళ్ళ మైండ్ ఉండదిగానీ
అంతే ఇగా ఇక్కడనే ఉంది కదా అన్నట్టు ఉంటాడు
ఉమ్ బాగుండదు
హా
ఇంకా ఏం చేస్తన్నారు
ఇది
మన పండగ చేసిల్లు అన్నారు పోయొచ్చిల్ల అన్నారు
ఆ పోయచ్చినం పో చ భయ పోయినాం చేసుకున్నాం కోడికందూరు చేసుకని వచ్చినాం మన్నారం
అంటే మీ మమ్మీ వాళ్ళ తరఫునా లేదంటే
మాదే మాత్త గారిది మా అత్తగారు వాళ్ళది ఇగ మాది అన్నట్టుగా వెళ్ళి చేసు కొని వచ్చినాం కోడికందూరు అప్పుడు మా పిల్ చిన్నంది పుట్టేంటికలు కూడా అక్కడనే తీసినాం
ఆ హ
పట్టం తీసుకెళ్ళాం ఇప్పుడు ఉప్పలం పెట్టుకునే ముందు అట్లా చేసుకోవాలని వెళ్ళి కోడికందూరూ చేసుకొని వచ్చాం
ఆహా
హమ్
కంపల్సరీ అంటరు యాటను కోసిన కానీ కోడికందూరు మాత్రం ఖచ్చితంగా చేయాలంటారు
అవును ఇవన్ని పెట్టుకునేటప్పుడు ఇ అన్ని దేవుళకి చేసుకుంటారు రావాలి ఇక
ఇంక మార్చ్ వచ్చిందంటే మనం ఖచ్చితంగా చేసుకోవాల్సిందని వరుస పెట్టారు ఇగ ఉగాది ముందు
ఆ ఉగాడి ముందు శివరాత్రి ముందు పెట్టుకు
చాలా మంది పెట్టుకుంటరు ఇంకా పండుగ అయిపోతే చేప పెట్టుకోవద్దు ఉగాది వెళ్తే పెట్టుకోవద్దు పెట్టుకో
ఇ ఇ వరుసగా అవి వస్తానే ఏ ఉంటాయి ఎటు పోవాల్నో తెలియదు మ
శశ స
ఖర్చు ముప్పై వేలు వస్తది మేము ఎవ్వరు నిలుచుకోలేరు ఇద్దరు మా బావాళ్ళు మేమే చేసుకున్నాం ఆయిన కూడా ముప్పై దాకా వచ్చింది
వస్తే ఇవాళ రేపు మందుకే ఉంది
సే మందు ముక్క
మ చుక్కముక్క రెండింటికే ఉంటయి
ఇక మనయి అంటే అవే ఉంటాయి అదే ఇంకా తిండి అన్నం వేయకున్న ఇలా క ముక్కేసిండు మందు పోసి
అంతే అవును అదైతే నిజం అయమ్మ ఇంత అన్న మేసి నువ్వు ఎన్ని వెరైటీస్ పెట్నావు ని జానల పూరే వాళ్ళకి మంచిగా పెట్టినామ మందు పోసినామా గంతే
అదే లెక్క ఏడేన అంతే ఇంగ అందుకే ఇప్పుడు ఫంక్షన్ హల్స్ లల్లో మంచిగా ఇప్పుడు వాళ్ళతోటే వడ్డిస్తారు మనొల్లు ఒడ్డియరు
మ్మ్ లేదన్నా మనం అంత మనం యాడికిపోతాం ఇక మొబై ని చూసుకుంటే వయాల్సి వస్తుంది ఆ అక్కడికి వచ్చరికి మనిషి ముఖం చూసుకుంటే తినానండి నువ్వు చదివినవా మళ్ళా తాగుడు ఉన్నోళ్ళ ఇంటికే పోతారు మళ్ళ ఎక్కువ ఇడ లేదు అనిచెప్ తాగినోళ్ళ ఇంటికి ఎవరు రానే రారు తెలుసా
అవును వాళ్ళు వొచ్చేటోళ్ళు ఉంటేనే వాళ్ళ ఇంటికి పోదాం వారి ఇంటికి పోతే వొడు పోతారని కూడా పోరు
అవును నిజంగా
పోసే వాళ్ళంటికి మంచిగా పోతారు మంచిగా తింటారు తాగుతారు వత్తారు
వొను
ఆ మీ మా చెలికలు ఉంటది సమాన మూసుకుంటావ ర అలా మించి మూడు సంవత్సరాల నుంచి తెచ్చుకోవాలని చూస్తున్నాం ఇంకా తెచ్చుకుంటే ఎక్కువ ఖర్చు అవుతాది ఇంకా ఇంటికి
అవునవును
వరుసగా మళ్ళా మూడేళ్ళు పెట్టుకోవాలి ఇగ
ఇప్పుడు ఫస్ట్ సారా మీరు ఇది పెట్టుకోవడం
ఏం లే మా అత్త వాళ్ళ కున్నె ఇంతముందు నుంచి పెట్టుకుంటూనే ఉన్నారు
ఉహు
ఇంకా మాకే ఇబ్బంది అయితుంది పొలాలు అయితున్నాయి పోయి నడిచి తీసుకురావాలంటే కష్టం అవుతుంది
అవును
మ్మ్ అందుకే ఇక ఇంటికే తీసుకొచ్చుకుందామని చూస్తున్నాం
ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర మనం ఫ్రీగా ఉండవచ్చు ఇగ లేదంటే మనం అన్ని సామా లు పట్టుకోని అక్కడికి పోవాలే
ఆ ప్రతి ఒక్కటి మళ్ళా మర్చిపోయినా అంటే మళ్ళీ మస్తు దూరం రావాలి ఇగ
అవును
చేయిచ్చుకొలంటే కష్టం
ఎప్పుడైన కూల్ డ్రింక్స్అలాంటివి కావాలన్నా కూడా చుస్త్ కావాలన్న మనకు ఫ్రిడ్జ్ ఉండదు మళ్ళా ఊర్లోకి వచ్చి తీసుకోవాలి మాకు కూడా అట్లానే అయితాది ఎప్పుడన్న పండగ చేసుకొని బాయికాడే ఉంటది మాకు కూడా
మ్మ్
ఇంకా కూల్ డ్రింక్ తెచ్చుకుని పోయటప్పుడే తీసుకుపోతాం పోయినాంక తాగినాంకనే ముచ్చట ఎందుకంటే కూల్ పోతాయి తాగి ఏం లాభం కానీ ఇంకా తాగుతా మళ్ళ పోవాలంటే మళ్ళా మూడు కిలోమీటర్లు పోవాలి థామ్సప్ బాటిల్ కోసం
మ్మ్
అవున సైలెంట్ గా ఉంటా చూమని చద దం లేదంటడి మళ్ళీ ఇంటికి వచ్చినాంక నాయిన తాగుదాం ఇంకా ఏం చేస్తాం మరి మధ్యలో మూడు కిలోమీటర్లు ఇంగా
అంతే మాక అంతే మూడు నాలుగు ఉంటది ఇంటికి ఊర్ల ఊరు మేడం
మ్మ్
ఉను
ఆమె ఊడ్చే వరకి మళ్ళా పోతే లోపలికి పోవాలి
స్టో రూమ్ లో ఉన్నట్టు ఉంది హూమ్
మళ్ళీ త్రీ థర్టీ తర్వాత నేనా ఫ్రీ అయ్యేది ఇంగ
ఆ త్రీ థర్టీ తర్వాతనే ఇంగ
ఊహూ
చ్
ఒకరికైతే అసలు టాస్క్ వాళ్ళకి ఏమైందో తెలిదు ఊమ్ కాల్ అసలు రాట్లేదంట కళ్యాణి చేసినాది అనుకుంట నువ్వు చేసినావో చేయలే
కళ్యాణినా
ఊమ్
ఏమో తెలీదు నాకు నాకు ఒక ఇద్దరియ్యే ఇచ్చిర్రు ఆ
ట్వంటీ అయినాయి కానీ ఆమె నైన్ నిన్న సబ్మిట్ కొడితే నైన్టీనే చూపిస్తంది. ఇంకొక టాస్క్ ఎన్ని సార్లు ఎంత మందికి కాల్ చేసి మాట్లాడ్ డినా గూడ అది టాస్క్ చూపియట్లే కంప్లీట్ అయినట్టు
ఊ హుమ్. ఇంగ అదే పోతున్నై వస్తున్నాయి
ఆ ఒక్కొక్కసారి మిస్ అయితయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నియ్యి ఇంగా
నాయి ఇంకా నైన్ టెన్ ఉంటయి.
ఇంకా టెన్ ఉన్నయా?
ఊమ్ ఇప్పుడు ఇది నీదే కాబట్టి ఇంకా టెన్ ఉంటాయి ఇగ నాకు
ఊమ్ ఇప్పుడు ది ఇప్పుడు ఈ కాల్ తోని ఈ ఫస్ట్ కాల్ గదా ఈ నెంబర్ కి
అవును
ఈ నెంబర్ కి ఫస్ట్ కాల్ ఆ సెకండ్ కాల్ పొద్దున చేస్
ఆ అవునవును అంటే ఇప్పుడు నీది నుంచి వచ్చింది గద నాకు హు
ఆ ఇది నేను చెప్పిన గదా ఈ నెంబర్ నుంచి టూ కాల్స్ నేను ఇంకొక నెంబర్ నుంచి చేసిన గదా వేరే నెంబరు మొన్న చేయలే మొన్న చేసిన దానికి చెయ్యి కాకపోతే ఒకవేళ దీనికి టూ అయిపోయినాంక్ క దానికి మళ్ళీ చెయ్యి
అదే
హుమ్ సరే అండి బాయ్ మరి
ఆ సరే
ఉ